బాగున్నామండి మీరు
బాగున్నామండి ఏం చేస్తున్నరండి
నేను లేదండి ఇప్పుడు ఇట్లా అన్నం తిన్నాము పడుకోవడానికి చూస్తున్నా
అవునా ట్ల తర్వాత కాసేపు నడుస్తారా అండి అటు ఇటు
ఆ నడసానండి ఇంత సెప్ ఓహొ ఇంతసేపు బయట కొంచం అక్కడ అంటే ఆటూ ఇటుూ ఇట్లా వాకింగ్ లాగా చేసామండి ఒక
తినగా నడవాల తినగానే పడుకోవద్దు నడవాలండి అటు ఇటు ఉమ్
మీరండి తిన్నారండి
తిన్నామండి తిన్నాము ఇ
ఎం ఎం ఎం వండరు రండి
ఈ రోజు పన్నీర్ కూర వేస్ న్నామండి
పన్నీర్
పన్నీ మా ఇంటి దగ్గర వాళ్ళు ఆ ఇంట్లో పనిరు తయారు చేసుకున్నారట పాలు ఎక్కువ ఉంటే ఒక కొంచెం ఇ ఇచెన్ ర అయితే దాన్ని చిన్న చిన్న పీసులుగా వేసి
ఆ పన్నీర్ ఎట్లా చేస్తారండి
పన్నీర్ ను దాన్ని కొంచెము నూనెలో ఆ నూనెలో గోలిచ్చ నండి దాన్ని కొంచెము నూనెలో గోలిచ్చి పన్నీర్ను హ్మ్
అంతే ఇప్పుడు ఇట్లా బయట ప్యాకెట్ పాలు అదే బయట ప్యా ప్యాకెట్ తోటి పాాలు దొరుకుతాయి చూడండి డబ్బాపు అదే మాదిని అట్లా పన్నీరు చెయాలంటే ఇలా ప్రిపేర్ చెయ్యాలండి
పాలను వేడిగేసేటప్పుడు కొంచము నిమ్మకాయన్న విండాలి లేదంటే ఉప్పు అన్న వేయాలండి విరిగి పోతాయి
హ
విరిగిపోయిన పాలను వడబయాలి వడవోసి గట్టి గట్తిగా నీళ్ళు లేకుండా ఒక క్లాతులు వడవసి ఆ క్లాతులనే ఉంచి పిండాలి పి పిండి మనము ఇట్లా ఒక షేప్ లాగా వెడల్ప్ పనుకొని బరువు పెట్టాలి మామలుగా మనకు దంచుకునే రోలుంటే ఉంటది కదండి
అవును
కిందనైనా ఇసుర రవుతి కిందనైనా పెట్టుకోవాలి పెట్టుకుంటే ఒక గంట గంట వరకి అది మంచిగా అనిగి గంట రెండు గంటల వరకు మంచిగా గ మెత్తగా అనిగి మెత్తగా అవుతుంది దాన్ని మనం చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి
కాదండి ఓ అప్పుడప్పుడు మా ఇంట్లో పాలు ఉంటాయి కదండి అవి అట్లా పెరిగిపో చేయండి అయితే విరిగిపోయినప్పుడు ఇక మేమ్ వట్టిగా మేము పడవేస్తామ అండి అయితే అవన్నీ అట్లా చేసుకుంటే బాగుంటాయా
అంటే చూడండి రెండు వందల రూపాయలు పావు పన్నీరు
అవునా
ఆ ఎందుకు పడేయాలండి రెండు మూడు రో
ఇప్పుడు మనకు అరకిలో ఉంటదండి ఆ ఏ ఆర కిలో పాలు ఉంటాయి కదా అండీ అర కిలో పాలు విరిగిపోయినప్పుడు మనకు ఎంత ఎంత వరకు అ అస్తది
మనకు ఒక ఇద్దరికి సరిపడ ఇద్దరికి ఇ సరిపడ వస్తాది
ఆహా
రెండు వందల గ్రాములకు హు కర్రీ అయి
ఆహ ఇప్పుడు ఏ ఒక మాట ఎట్లా అంటే ఇప్పుడు రెండు వంద అర్ధ చేరు పాలు వెళ్ళిపోయినాయి అనుకోండి
విరిగిపోతే రెండు వందల గ్రాముల పన్నీర్ అయి తండి
ఆహా దానికి అది బయట కొనుకుంటే మనకు హండ్రెడ్ రూపీస్ అయి ఇదియా
ఆ హండ్రెడ్ రుపీస్ అయితది
ఆ ఆది మంచిగా ఒక ఇద్దరికి కర్రీ ఇద్దరికి కర్రీ బాగుంటది అది ఇప్పుడు ఒకవేళ రెండు మూడు రోజు గంజుల పాలు ఉన్నాయి అనుకో అవి కాగబెట్టినప్పుడు విరిగిపోతే కొంచెం పుల్ల పుల్లగా వస్త అంతే కదండి ఏం గాదా
కాకుంటా ఫ్రిడ్జ్ లో వెట్టుకోవాలండి పుల్లగ రాదు
ఆహా అట్లా పెట్టుకో అని చేసుకోవాలి
ఫ్రిడ్జ్ లేకుంటే గాలికి ఫ్యాన్ గాలికి పెట్టాలె పుల్లగ వాసన్ రాదు
మ్మ్ మీ అమ్మ వాళ్ళే కదండి
మా అమ్మ వాళ్ళది జమ్ముకుంటా అండి జమ్ముకుంట దగ్గరా మ్మ్ జమ్ముకుంట దగ్గర ఒక చిన్న పల్లెటూరు శాలాపల్లె అను ఉంటదండి బాగుంటదండి పల్లెటూరు మా అమ్మ వాళ్ళ ఊర్లో చాలా చెట్లు, చింత చెట్లు, జామ చెట్లు, వేప చెట్లు ఎనుకటా నల్ భై ఏళ్ల కింద యాభై యేండ్ల కిందటి గుడిసెలు ఎనకటా కుమ్మరి గోనా పెంక్లు బెంగళూరు గూనా గూనల తోటి ఇండ్లు ఉంటుండే కదండి
అవును అవును ఓ కదా మీంట్లో ఒకటి బాగుంటయా
గోనిండ్లు మట్టి గోడల ఇండ్లు మట్టి గోడలు అలుక్కో దము ముగ్గులేసుకోడము చాలా బాగుం కదండి మా అమ్మ వాళ్ళ ఊర్లో ఊరి దగ్గెర మంచా తాటి చెట్లు ఉంటయ్ ఈత చెట్లు ఉంటయ్ ఆ తాటి చెట్లల్లోకు మేము ఆ తాటి ముంజలకు తెచ్చుకోడానికి వెళ్తాము ఈ ఎండ కాలం వస్తే ఈతకాయల గుడం వెళ్తాము ఈతకాయలు ఎండ కాలం వస్తాయి కదండి అవి కూడా బాగుంటాది టేస్ట్ ఉంటాయి
ఆ
ఆ చెట్లల్లోకి వెళ్ళి ఆ తాటి కాయలు అవి తా అటి ముంజలు ఎండిన తర్వాత గుట్టకాయలాని వెళ్తాయి అవి కా కొడితే అందులో గేగులు అదే లోపల మంచి గువం ఉంటది
ఉ అవి గుట్టకాయలంటే ఆ గట్టిగా ఉంటాయి కదాండి అంటే ముంజోలు ఎండిపోయిన తర్వాత ఉంటది కదా ఆ గుంటకాయ అనేది అది తింటే కొంచెం గట్టిగా ఉండదా అండి ఎకువా
గట్టిగా ఉంటుంది కానీ టేస్ట్ ఉంటుందండి
అవును అవును ఒకసారి మేము పెళ్లికెళ్ళాం ఆ అడి మా బావ గారింటికి అయితే పెళ్ళకేళ్ళ నా అప్పుడు ఆ పెళ్ళిలో మా ఆ మా బావా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా బావా వాళ ఆ ముజకాయలు తెచ్చి కొట్టి మాకు చూపెట్టాడండి చాలా బాగుంట
బాగుంటాయి ఆ ఆ గుట్టకాయలు ఎండిన తర్వాత తాటి పండ్లు అయితాయండి
ఆ
తాటి పండ్లు వేడి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుది మామిడి పండు తిన్నట్టుంటాయి ఆ పండ్లు ఎంత బాగుంటు అట్టేయండి
ఆ మీరు అవన్నీ చేయిస్తారా అండి
ఆ మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాం కదండి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తాటి పండ్లు తా తాటి మట్ బట్టలు తాటాకులు వేసి అవి అగంట ఇటి పెట్టి అవి కొంచెం కాలిన తర్వాత మేము ఆ తాటి పండ్లు తింటాం అండి ఆ తాటి పండ్లు తిని ఆ కాయ వారేస్తే రెండు మూడు వర్షాలు పడ్డ తర్వాత గేబులు గేగులు మోలుస్తాయి ఆ కాయలత్తా మట్టిలో ఆ కాయలు లోపు భూమిలో లోపలకి పోయి గేగులు అయితై అవి ఇప్పుడు మనకు గేగులు అమ్ముతారు కదా అండి ఆ ఎంత బాగుంటాయంండి
టూ డ వస్తాయి కదా అండి
రావండి కాపోతే వాటిని కొంచెము నిప్పుల మీద గాల్చుకొని తినాలి
అదే కాలుస్తారండి ఇగో మేము కాజీపేట్ వెళ్ళాం అండి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అక్కడ రోడ్ పైన అమ్ముతారు కదాండి
అవునవును
అమ్మీన్లండి అమ్మీన్ప్పుడా అండి మేము దాన్ని తీసుకున్నామ అండి తీసుకున్న తర్వాత ఏమైందంటే ఆక్క ఆ వాటిని వాటిని చూసామండి చూసి వచ్చేసరికి అది కొంచెం తింటే అంత ఏవిటెవిటి లాగా వచ్చిందండి
ఆ అయితే వాళ్ళు సరిగ్గా కాలువలేదండి మనమైతేనేమో నిప్పులు ఇ ఇంట్లోన్నాయి మనం ఇప్పుడు బొగ్గులు చేసుకొని ఆ బొగ్గుల మీద గాల్చుకున్న లేకుంటే పుల్లలు ఏసుకొని పుల్లల మీద కాలుసుకున్నా కూడా మనము
హు
ఉమ్మగిలి నట్టై మెత్త మెత్త పడుతది అప్పుడు టేస్ట్ వస్తది నోటికి రుచి ఉంటది కమ్మగ ఉంటది టది
తాటి చెట్టు తాటి ముంజలు తాటి ముం జల అయిపోయిన తర్వాత గొట్ ట్టకాయలు గొట్టకాయలు అయిన తర్వాత త తాటి పండ్లు తాటి పండ్లతోటి గేగులు చూసిన్ రండి ఇవన్నీ మన పిల్లలకు మనం నేర్పించుకోవాలి ఇట్లుంటది ఇలాంటి తినాలి మేమి ఇట్లా తినే వాళ్ళము
అయితే మేము బెంగాలీ క్యాంప్ అని ఉంటదండి మా పక్క విలేజ్ అయితే అక్కడికి వెళ్ళి నా ఇప్పుడు చాల అక్కంద మ ఉంటు వేయండి అవన్నీ ఇగ ఈ సారి వెళ్ళినప్పుడు మేము పట్టు కొచ్చి మీకి ఇస్త ఇస్తామండి మీకు ఇస్తే మీరు అలా చెయ్యండి ఎందుకంటే అది
మీరు వెళ్ళేటప్పుడు చెప్పండి మేము కూడా మ అస్తము
ఆ రండి రండి
ఆ అవి తెచ్చుకొని మంచం అవి మనము మంచి నిప్పుల మీద కాల్సి మన చుట్టూ ఉన్న వాళ్ళకి పిల్లలకి ఇట్లుంటదని మనము చూపిస్తూ చెప్దాము ఆరోగ్యాన్ని ఆరోగ్యానికి మంచిది ఉ
ఆ అదేమ్మ అన్న మాకు ఇంకొక సెల్లు కూడా మళ్ళీ ట్వంటీ కాల్స్ వచ్చాయండి
అవునా అండి
ఆ
ఓకే్యాం థ్యాంక్ యూ
అది ఈ టాస్క్ కోసం మీరు మీ ఈ ఆ వేరే సెల్ ఈ టాస్క్ కోసం మీరు మీ వాయిస్ ని రికార్డ్ చేయాల్సి ఉంటుంది అంటారు ఫోన్ మైక్రోఫోన్ అంటే మేము ఈ మా ప్పునొత్తాలండి
ఆహా రికార్డు చేయాలంటే మైకు నొత్తాలి మైకు నొ ఒత్తితే రికార్డ అయితేది
ఆ లేకు అంటే ఇది మైక ఫోను యాక్షన్ ఇవ్వండి అంటుంది తర్వాత చూద్దామం అదేది నొక్కాలండి
మళ్ళీ ఒకసారి చెప్పండి
ఇగో ఈ టాస్క్ కోసం మీరు మీ వాయిస్ ను రికార్డ్ చేయాల్సి ఉంటుంద అన్నది అన్న తర్వాత మైక్రోఫోన్ యాక్ యాక్స్టప్ ఇవ్వడం తర్వాత చూద్దాంటారు
మై బ్రికార్డు చేయండి అన్న తర్వాత పక్కకు ఇట్లా మైకు లాంటిది సింబల్ ఉంటది కదండి
ఆ అవును
అది టచ్ చేయాలి అది వత్తాలండి
అవును వోత్తిన ఇప్పుడు ఒక కాల చ్చిందండి అయిదే మీ కాల్ చెయ్యాలండి
సరే ఓకే అండి ధన్యవాదాలండి
నేను దీన్ తోటి ఒక కాల్ చేస్తాను మాట్లాడండి
ఓకే అండి ధన్యవాదాలు
ఓకే